హా
హలో ఆ చెప్పండి
హలో
ఆ చెప్ వినపడతాందా
ఆ వినపడతాంది ఏం జేస్ హలో
ఏ
హలో
నేనా అదో మా పిల్లలు అరస్ స్తా ఉన్నారు
ఆ తిన్నావా
తోమాట్లాడ్తా ఉండ మ్మ్ తిన్నా మీరు తిన్నారా తిన్నాను తిన్నాను వాయిస్ సో నెట్ నెట్వర్క్ సరిగ్గా ఉండే దగ్గర వున్నండి వాయిస్ సరిగ్గా వినపడ్డంలె
ఐతే ఇప్పుడు వినిపిస్తాందా హలో ఏం తిన్నారు ఏం చెయ్లేదండి గొమ్మన కుచ్చొన్నాను ఏం జేస్ తరవండ ఏం తిన్నారు
వ ఇవాళ నేనేం వంట చెయ్లేదు కొంచెం స్టమక్ పెయిన్ గా ఉంది
అవునా మరే బయటేమన్నా తెచ్చుకున్నారా
మ్మ్ అవునండి బయటే తెచ్చుకున్నా మహా లేదు లేదు కర్రీ వరికి బైట్ తెప్పిచ్ కున్నాను ఆ రైస్
అ రైస్ పెట్టుకున్నారా మ్మ్ పిలోల్లు తినరా
ఆ పిల్లలకి మాత్రం చేసి పెట్నా
మ్మ్ ఏం పిల్లలకేం పెట్టారు బయట్ దెచ్
నేనా
ఆ వాళ్గు ప్ర చిన్న ఆ కార్డ్రైస్ తిన్నాడొగడు ఆ హలో హలో హలో అమా
ఆ వినిపిస్సాంది విని
ఆ వినిపిస్తా అందా వినిపిస్ స్థాంది
వినిపిస్తాంది విన్ ఉంది ఉంది ఫుల్గానే ఉంది నెట్ సఓ
మరి చెప్పింది రెండు సార్లు చెప్తా ఉండారే
అంటే ఆ వాయిస్ నాటు ఏంది నేను ఈ రోజు ఏం లేద
వంట ఏం చేశారు
వంట ఏమ్ చేయలా బయట కెళ్ళం తినడానికి పిల్లల్ని అందని తీసుకొని బయటకి వెళ్ళాం ఏం చేస్తున్నారు ఆడుకుంటా ఉండారు ఆ
హ్మ్ ఇంట్లోనే ఉన్నారా వర్క్ చ స్తున్నారా
లేదండి ఇంట్లోనే పిల్లని చూసుకునేదానికే సరిపోతాంది టైమ్ వర్క్ ఎంచేసేది మీరు
నేను కూడా అంతే అండి సేమ్ వర్కేం చేయలేదు తోనే సరిపోతాంది
అది అలవాటు అవ్వాలి కదండి
హ్మ్ హు ఇంట్లో పనులు చేస్ కుంటూ వెళ్త ఏగుతూ ఇదే సరిపోతా
అండి
హ్మ్
ఏం చేస్తున్నారు హ్మ్
నేనా కుస్సోనున్న మా వారింకా రాలేదూ షాప్ నుంచి అందు వల్ల వెయిట్ చేస్తాన్నా
మీవారు తినేసి ఒస్తారా ఇంట్లో తింటారా
తినేసి రమ్మన్నా ఇవాలా చేయలేదు అందువల్ల బయటి తినేసి రమ్మన్నాను
ఆ
ఉన్నారు ఏంటి విశేషాలు ఔ ఈ స లీవ్ లు కదా పిల్లల ఎక్కడికి ఎళ్ళలేదా ట్రిప్పు
పోలే ఎండలు భయంకరంగా ఉంది పోయినామనుకో ఎండలెక్క నేనూ మాడిపోతా
అదే ప లీవులు గ దా మళ్ళ ఇంకా రెండు మూడు రోజులు గ ఇంకెంత పది రోజులుందా
ఇంక టెన్ డేస్ ఉంది హాలిడేస్ అవడా ఆ ఎక్కడికి వెళ్ళలే రండి ఇంట్లోనే ఎండలీసార్ భీభత్సంగా ఉంది కదా హ్మ్మ్ మేం వేకేషన్స్ కూడా యాడికి వెళ్ళమ ఇంకా కు పిల్లలు కొంచం పె మొదలైనాక ప్లాన్ చేయాలి వెకేషన్స్ వెళ్ళడానికి ఇప్పుడైతే ఏం మీరెక్కడికి పోలేదా మా బాబునా థర్డ్ క్లాస్ ఫోర్త్ కెళ్తాడు
స్
పాప నెక్స్ట్ ఇయర్ స్కూల్ చేర్పిచ్చేస్తాము అక్షరాభ్యాసం చేసి
ఓకే ఎక్కడ చేర్పిస్తారు
మేమా వినాయ స్వామి గుళ్ళో చేపిస్తాం
కాణిపాకమా
ఆ కాణిపాకమే
మేం కూడా అక్కడే చెయ్ పిచ్చాలనుకుంటున్నామండి పోతే కుదర్డ్ కుదర్లేదు అదేందో ప్పుడు స్ టైం అదే ఎ ఇప్పుడు శూన్య మాసం అంటున్నారే జ్యేష్ట మాసము ఆ లేదనుకుంటున్నానే నాకు తెలుస ఐవోర్ ని కనుక్కోవాలండి మీరొకసారి కనుక్కుంటారా మా కనుక్కోని నాక్కూడా చెప్తారా
ఆ నేను కనుక్కుంటే చెప్తాండి ఖచ్చితంగా
ఆ ఆ అదే మా బాబుకి మం తూ జూన్ వచ్చి ఇరవై నాలుగు బడ్డే వస్తుంది నాలుగు పెడుతుంది మూడు కంప్లీట్ అవుతాది
ఆమ్
అదే చేపిద్దాం అనుకుంటే జ్యేష్టమా అధిక జ్యేఠ మాసం అంటున్నారు ఎక్కువ శుభకార్యాల లాంటివి చేయకూడదు అనేసి అంటున్నారు అద్ అది ఎంతవరకు నిజమో తెలిల వీటి గురించి అవగాహనల ఒకసారి పంతుల్తో కనుక్కోవాలి
ఒకసారి నెట్ లో సెర్చ్ చేయ్యండి మనకి అవగాహన వత్తాయ్ అన్ని యూట్యూబ్ లో గూగుల్ లో గూగుల్ తల్లి ఉంది కదా సర్చ్ చేయండి
హుమ్మ్ ఆల్మోస్ట్ నేను దాంట్లో సర్చ్ చేస్తున్నాను కొన్ని కొన్ని మిస్టేక్స్ వస్తున్నాయి ఆ ఒకసారి ది చెయ్యొచ్చు అంటుంది ఇంకొకసారి లేదు అనేసి అంటూ ఉన్నారు
అండ్ లాస్ట్ మంత్ లా లాస్ట్ మంత్ వచ్చింది గదా వసంత పంచమి ఏమో అప్పుడు జేపి
అప్పుడు అప్పుడు కూడా సూర్మాకు మాసం ఉందండి పది చేపిచ్చేస్
కానీ చానా మంది చేయిపించినారు గదా స్కూల్స్ లో అంతా
అదే కాకపో కాకపోతే మనకి అంత ఐడా లేదు కాకపోతే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్స్టాలో గురువులు ఉన్నారు గదా స్వామీజీలు గురువులు వాళ్ళు చెప్తున్నారు జేస్ సమాల్గా వసంత పంచమి చేయించచ్చు ఈ శారి శూన్య మాసం వచ్చు ఇన్వల్ల చేపించకూడదు అని చెప్పారండి అమ్ అందుకనే నేను చేపించలే హుమ్మ్ నేన ఈ మంతూ జాతరకు ముందే చేపిచమని చెప్పినా మా వారికి మా ఊర్లో గ ఉనింది అప్పుడే దాని ముందే స్టా చాటింపు పెట్టక ముందే చేపిచ్చేద్దాం అంటే మా వారు దాన్మీద ఇంట్రెస్ట్ చూపించకుండా వర్క్ మీద స సరిగిపోతాన్నారు తనా
కొమో వాళ్ళకి అర్థం చేసుకోవాలి కదా ఏం వర్క్ లో బిజీ అయిపోయినారేమో కే ఓ ఒకవేళ మంచి డేట్ అయితే చెప్తాను నేను కూడా చేపించాలి మా ఇప్పుడు నే అక్షరాభ్యాసం చే కేజీ యస్ స్కూల్ కరుణ అండి ల్యాబ్
ఆ అయ్యో అయ్యో నిజంగనే నాగైదు పిచ్చెకుతా ఉంది చూడండి ఇప్పుడు కూడా మాట్లాడుత
ఆ వినిపిస్తా ఉంది చనా చిదిగేమో పిల్లలు
ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వినపడు తందా
లేదు లేదు అతి ఎక్కువ అన్నా ఆ లేదండి లేదు లే అంటే సైలెంట్ గానే చేస్తాండదేమ పనులు
అట్లా కాదండి మా
ఆ అరిచేది వినిపిస్తా ఉంది మరి అంత అల్లరి కాకుండా సైలెంట్ గానే మీకు చేస్తా అన్నారు రేమో పనులు ఆ
ఏమ్ ఏం లేదండి ఏ ఆ
ఇన్నా కూడా నిద్ర రాలేదా వాళ్ళకి
వాళ్ళ వాళ్ళ నాన్న వచ్చేంత పన్నెండు వరకు నిద్రపోరండి
తిన్నింది ఆడుకున్నంది పడు
పన్నెండ వరకు నిద్ర పోరు మళ్ళ మధ్య మధ్యలో లేస్తారు వాళ్ళ వల్ల నాకు నిద్ర పోయింది
అయ్యో మీకు నిద్రపోండి
య్యడండి మళ మధ్యాహ్న చె
ఆఫ్టర్నూన్ కొంచెం వర్క్ భిన్న చేసుకొని పడుకున్నాయండి
అదే అండి అప్పుడు పడుకున్నామ అంటే నిద్ర రావడ ఏదో ఒక గిల్తగా అదే ఏదో వెల్తగా ఉంటుంది నిద్రలోనే లేసేస్తున్నాం అళ్ళ అప్పుడు నిద్ర రావడంలా
బాగా కడుపు నిండా తినేసి కండి నిండా నిద్ర వొండి ఫుల్ గా తిన్నారనుకో బాగా నిద్ర వస్తుంది ఒక వన్ అవర్ అన్నట్ట హాఫ్ అన్ అవర్ పడుకుంటే మీకు ఎక్కువ స్ట్రెస్ అనేది ఉండదు
ఉమ్ నిజమే నాకు నిద్ర లేదు అందువల్ల చాలా విస్
మెయిన్ ఆఫ్టర్నూన్ నిద్దర పోతే మీకు చిరాకు అనేది ఉండదు ఫ్రెష్ గా ఉంటుంది మైండ్ అనేది కొంచం రిలాక్స్ గా ఉంటుంది నైట్ నిద్ర కన్నా కొంచెం ఆఫ్టర్నూన్ పడుకుంటే మనకు కొంచెం రిలాక్స్ గా ఉంటుది వాళ్ళు పడుకోబెడేసి పడుకోండి
అదే చేద్దాం అనుకుంటున్నా ఏ అప్పటికి చెప్తనులా వాళ్ళని నిద్దరుకు చేసి పడు కుందాం అనుకుంటా ఆ బాగా నిద్ర వస్తుంది ద ఇవే రస్
అరే ఏదో ఒక వర్క్ ఉంటుంది ఇంకా పిల్లోలు ఉండేది కదా అంతే పిల్లొల్లు స్కూల్ కి వెళ్ళంత వరకు బాధలు పడాల్సిందే తప్పదు
అదే అదే
బందివా అంటుంది అ ఇంకేమండి ఫెస్టివల్స్ అంతాయి పోయిందా
ఉమ్ ఏం లే ఇప్పుడు ఏ ఇవాళ బక్రీత్ అంట
ఏం స్పెషల్ బక్రీదు ఇచ్చారమి ముస్లిం నుంచి ఎరన్నా
మ కాలే లేదు నాన్ వెజ్ మటన్ ఏదో పంచినారంండి
అవునా గానే మటన్ కూడా వంచూతారా
అంటే ఈ వాళ్ళు రంజాన్ క అయితే బిర్యానీ చేసి పంపిస్ సారంటా ఈ టైమ్ లో అయితే మటన్ మటన్ అ ఒక
ఎంతంటే చానా ఎక్కువిచ్చినారే
అంతే అండి అందరికిీ కేజీలు కేజీలుగా పంచలేరుగా
కేజీ ఆంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకోవాలి ఇంకా
సాఘ్యం వాళ్ళు చేసినారు
ఏం చేసుకున్నారు హండ్రెడ్ గ్రామ్స్ ని
అనండి రేపనా ఇంకొంచెం తెప్పించు కొని దాంట్లో ఫ్రీజర్ లో పెట్టినా రేపు తెప్పిచ్చుకొని ఇంకొంచెం హాఫ్ కె ఇప్పిచ్చుకుంటే అరిగిపోతది
అంతేలే దాంతో కలిపి చేసుకోండి సరే అండి ఉండండి చేస్తాను ఒక సెకండ్ అ ఒ కే
అల్లా